హలో బాన్
ఆ బాగున్నా, నువ్వు బాగున్నవ?
ఆ బాగున్నమండి, ఏం చేస్తున్నరు?
అండి ఇప్పుడే ఒక కురుకురే ప్యాకెట్ తినేసిన.
అవునా తిన్నారా అండి?
నువ్వు
కు నేను కూడా తిన్నా గని కురుకురేలు తినొద్దండి, ఎందుకంటే అవి అసలు అన్హెల్దీ అండి బాడీలో చా లా అవి చాలా ఫ్రైడ్ అండి, ఆయిల్ తోటి అది ఎప్పుడెప్పుడు వాడిన ఆయిల్, పామ్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ తోటి, వెజిటేబుల్ ఆయిల్ తోటి అవి ఫ్రై చేస్ రండి సో అవి తినకండి మళ్ళీ ఎక్కువ కాప్స్ ఉంటయండి.
అవునా, సరే అండి మీరు చెప్పిర్రు కదా అట్లనే చేస్త ఇప్పటి నుంచి ఇగా
ఓకే అండి తినకండి, చిప్స్ కూడా తినకండి.
కానీ మీరేమో చిన్న పిల్లలకు పెట్టొచ్చా మరి?
చిన్న పిల్లలకు కూడా పెట్టొద్దండి అసలు ఎవరికి పెట్టొద్దండి.
అయితే ఈసారి మా తాతయ్యకి పెడతా, మా తాతయ్య పోవాలని
అయ్యో అలా మాట్లాడుతున్నారు ఏందండి?
మరి లేకపోతే ఏందండి నేను కూడా ఏం పెట్టనులేండి ఇగ మీరు అన్నారు కదా.
ఆ ఓకే
ఏం చేస్తురండి?
ఏం లేదండి అసలు ఫుల్ బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు, ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. అండి అసలు ఈ ఎండల తోటి బయటకి ఎక్కడన్నా వెళ్ళాలంటే కూడా అసలు తట్టుకోలేకపోతున్నాం అంతా వేడి
నేను మాత్రం మస్తు ఏ సీల కూర్చుంటున్నా అండి రోజు మొత్తం.
అవునా ఏం చేస్తున్నారండి మీరు?
ఏ సి మా ఇంట్లో ఉంది కాబట్టి ఏసిలో కూసుంటున్నా అంటున్నా అండి, ఏం చేత్తలేనండి నేనే ఏం చేత్త అండి. ఖాళీగనే ఉంటా.
మీరు ఏదైనా మీకు మీకు అప్పుడొకసారి చెప్పారు కదండి నాకు ఆ ఏ మీర్ చెప్ చారేసి ఒక అన్నం వండుతారు అని అన్నరు కదండి మీరు ఆ అన్నం ఎలా చేస్తారు చెప్పచ్చుగా రేపు ఇంట్లో చేస్తాను నేను.
అవునండి చెప్తాండి. ఇదే పేస్ అంగో మిర్యాల్ ఆ నాకు కూడా తెలివదండి కూ అన్న అన్నం ఏమ పొంగల్ పొంగల్ అంటారండి దాన్ని
నీ పొంగల్ చెప్పండి.
పెసరపప్పు నానబెట్టుకోవాలి, బియ్యం నానబెట్టాలి, రెండు కలిపి నానబెట్టి ఏం కాదు ఒక ఒక కిలో అంత బియ్యం కి ఆరుఐదు పది గ్లాసులో నీళ్ళు పోసి ఉడకబెట్టాలి అన్నం ఉడికాక అన్నం కావాలి దాంట్లో కొంచెం తాలింపు పక్కన పొయ్యి మీద తాలింపు గింజలు మిరియాలు అన్నీ వేసి అవన్నీ నూనె కలిపి ఇందులో కలపాలన్నమాట. అన్నంలో ఉడికేటప్పుడే అదే పో అదే పోంగల్ రైస్. అర్థం కాలేదా? హలో! అర్థం కాలేదా?